ఆ బాగున్నారండి ఆ నమస్తే బాగున్నా మీరు బాగున్నర
ఆ బాగున్నామండి
ఆ
సాయంత్రం టీల్ ద సాయంత్రం టీలు తాగారండి
తాగమండి ఇప్పుడే
అవునాండి
మీరు తాగారా
మేం తాగమండి
ఓ హో సాయంత్రం అలవాట్లేదా
లేదండి మేము పాలే పట్టము అండి
అవునా
అవునండి
పొద్దున కూడానా
పొద్దున్న కూడా తాగ మండి
ఆ
పాల్ వట్టము చాయ తాగము
అట్లానా
అవునండి
హహ మీరే మంచిపని
హహ హా ఏ మంచి పని చ చెక్కర్ ఏ మిగిలద అండి మేము డికాషన్ పెట్టుకుంటాం ఆ డికాషన్ డికాషన్ పెట్టుకొని తాగుతాం ఆ చక్కర ఏం మిగులదు ఇవాళనే చే క్కర అయిపెంది టైమ్ కు గు ర్తు చేసిరు చె కరాని ఆ చక్కర వేసు రమ్మని చెప్పాలే
హ
పొద్దున్నే బెల్లం వేసి పెట్టాను కొంచెం చాపత్త ఏసి చక్కెర అయిపోతే
హ అయిపోనియ సాయంత్రం పనులు
ఏ సాయంత్రం పనులు ఏం చేయలేదండి ఇంతసేపు కూలర్ వేసుకొనే కూర్చున్నాము ఆ వేడైతే తగ్గుతలేదు
అవును
ఇప్పుడే బంజేసి బయట కోచ్చినమండి
ఫుల్ వేడుంది నిన్న ఈయాల
అవునండి వేడి బాగుంది
ఉ
వర్షం పడ్డదండి మీకు నిన్న
బాగాపడ్డదీ
అవునా అండి.
అలా మొరబుల్ మెమొరబుల్
ఉహూ అవునా. మాకాతవా ఆహ్ ఎప్ ఇప్పుడు ఉందా అండి. మరి కరెంటు
ఇప్పుడుందండి. నేట్లేదు. చాలాసేపటికి వచ్చింది.
ఉహూ నైట్ అంతా కరెంట్ లేదా అండి.
ఆహ్ తొమ్మిదియిటికి ఏమో వచ్చిందండి.
అవునా. ఉమ్మ్
మీకు పడలే అక్కడ వర్షం.
ఆహా లేదండి. మాకు వర్షంమేం బల్లే గాని గాలొచ్చింది బాగా.
అవునా.
ఉమ్ గాలి వచ్చింది. కొంచెం చల్లపడ్డది వాతావరణం అంతే.
ఉహూ
ఏం వంటలు చేసారండి. ఈరోజు
ఈరోజు మామిడికాడ పులిహోర, మామిడికాయ పులిహోర.
మామిడికాయ పులిహోర చేసారా. చెట్టుందా అండి. మీకు
ఇచ్చారండి.
ఆహా తెలిసిన వాళ్ళు ఇచ్చారా.
ఉమ్
ఉహూ
తెలిసిన వాళ్లిచ్చారు. చేసుకున్నా.
ఉహూ
మీరేం కర్రి చేసారు.
మేము ఈరోజు కందిపప్పు చేసామండి. కందిపప్పు కొంచెం చింతపండు వేసి చేసాము చార్లాగా.
ఉహూ
ఉమ్
మిక్సా సపరేటా.
లేదండి. సపరేట్ రేట్ ఏం లేదు మిక్స్. చారు పోసి మరిగించి. తాలింపు పెట్టా.
అవునా.
ఉమ్ అవునా అండి.
సెలవులకు. హలో
బాబు అటే ఉన్నాడు. మా బాబు అట్ అట్టే ఉన్నాడండి పాప ఒక పాపకతో చెందడి అవునా
ఆహా ఆ
అబ్బ
ఎట ఎటలాలే వేస వెళ్ళ
హలో ఇంట్లోనే ఉన్నారా అవునా అండి ఉహుం
ఆ
సాయంత్రం పనులు అయ్యాయండి
ఇప్పుడే అండి ఇప్పుడే ఇలు గట్లా ఊడిచి గిన్నెలు తోమ్మాలి
ఆహామ్ ఇల్లు ఉడ్సి గిన్నెల్ దోమ్తారా
ఆ
ఉహుం మాకు కూడా ఉన్నాయండి సాయంత్రం పనులు
ఆమ్
కొన్ని నువ్వులు అడిగి ఆర పోసాము బయట
ఏం చేస్తారు
ఇక వర్షాకాలం వస్తుంది అనేసి ఒక రెండు కిల్లల నువ్వులు ఉన్నావయితే అవి మంచిగా కడిగి ఎండలో పోసామండి వర్షాకాలం దేనికన్నా పని చేస్తాయని గగాంజి పిండి పెట్టుకోవడానికి కానీ దేండ్లనైనా పచ్చళ్ళలో గానీ
అవును
ముందే కడిగి పెట్టేసుకుంటే మంచిగా ఆరతాయ అని చెప్పేసి కడిగి ఆరబోసినామండి మంచిగా
అంటే ఇప్పుడు నవ్వులు పచ్చలు చేసుకుంటారా
ఆ చేస్తాంమండి నూల పచ్చడి చేస్తాం ఎప్పన్నా టిప్ ఫిస్ చేసినప్పుడు అన్నం న బుద్ధిగా అనప్పుడు ఎప్పుడనా ఎప్పుడనా నన్ను నూల పచ్చడి వేసుకుంటామండి
బాగుంటాయి
ఒక రెండు కిలల నువ్వులు కడిగి ఆర పోసినాం మంచిగా
హా
ఈ ఆరినే మంచిగనే డబ్బలా తీయాలే ఎత్తాలె అందులో క్లాత్ లా వేసినాము అట్లనే కొన్ని చిక్కులు కూడా ఆర పోసినాం అండి చెట్లకేళ్ళిన చిక్కులు
ఉహు చిక్కుడుకాయ కాసిందా బానే
ఆ కాసిందండి
ఉమ్
అవి గూడ ఈ రోజే కొన్ని ఇట్లా దంచి గింజెలు తీసి ఆరబోసినామండి
ఆహా
ఉమ్ మీరు తింటారా అండి చిక్కుళ్లు
తింటాం మేము అన్ని రకాలు తింటాం
అవునా ఇట్లా పప్ ప్పు కూడా చేసుకుంటారు గదా తింటార పప్పు చిక్కుడు పప్పు
కుడాలు నానేస్
మ్మ్
ఆ అవిటిని ఇట్ల వన్ మా వడల్లా కూడా ఎసుకుంటాము నానబెట్టుకోని
అవునా
మ్మ్
అంటే ఎండి పోయినవి నాన పెడితే వడల్ల కూడా అయితయ అండి
నానబెట్టి మిక్సీ పడతాం కదా మనం సాయంత్రం నాన పెట్టి తెల్లారి మిక్సి పట్టుకోవాలే
అవునా
ఆ అట్ల లేదంటే ఒకా ఒక్క సారి మి క్సి లా పడితే అక్క ముక్క పప్పు లాగైతే అట్లా కూడా నానబట్టి చేసుకో
ఉహూ అందులో మరి బియ్యం గిట్లా యాడ్ చేస్తారా వట్టి పప్పేనా అండి
ఏమో చేసుకుంటే చేసుకోవచ్చు లేదంటే వట్టిది కూడా ఏసుకోవచ్చు
ఊహూ అవునా
ఉమ్
ఇది ఏదో బానే ఉంది పొద్దున టిఫిన్ లాగా
అంలనే ఉల్లిపాయలు కరివే పాకు పచ్చిమిర్చి కాయ యేసేసి తగినంత ఉప్పు వేసి చేస్తాం ఉహు బాగుంటది ఉహ్ ఉహ్
ఇగ మేమే పప్పే ఇసురుకుంటాం అండి వాటిని.
ఔనా
చి మంచిగా వేగిన్నాకా ఒక రోజు సల్లారిన తర్వాత ఇసురుకుంటాం అండి పప్పు.
ఉహు
ఊహ్ ఇంకా అండి.
చెప్పాలండి మీరే చెప్పుండ్రి ఇంకా ఇంకేమేం చేస్
పాలు మీర్ పాల్ వాడుత్ తరా అండి
పడతమండి
స్తరా లేకపోతే ఎట్లా ఆవు పాలు గిట్లా దొరుకుతాయి అక్కడ.
బర్రె పాలు ఎక్కువ ఆవు పాలు తక్కువ.
ఔనా ఉ హ్ ఉ హ్ ఏ మా సైడే మొ మొత్తం కల్తీ చేసి అమ్ముతారు బాగా.
మాకు ఏవి కావాలంటే అవి పోస్తారు పళ్ళె బర్రెయ్యి కావాలంటే బర్రెయి పోస్తారు. సెపరేటు ఆ వుయి కావాలంటే ఆవుయి పోస్తారు
అవునా ఏ మాకు బయట అన్నీ పాలు మిక్స్ చేసి మాకిక్కడ అమ్ముతరు అండి. అందికే మేం ఛాయ్ తాగం.
ఆహా
ఉహ్ బయట కూడా ఎక్కడ పడితే అక్కడ ఆగి వాటర్ కలుపుతారు.
అవునా
హ్అహ్ హ అట్లా చూసినాం అయితేనే పాలు. కొనుడు బంద్ చేసినాం అవునం. నందుకే ఛాయ్ తాగా అంత హహ హా చూసినాం కాబట్టే ఛాయ్ తాగబుద్దిగాద్. హ్ హ్ హ్ ఏ బయ్ తే వెళ్ళేటప్పుడు రోడ్ మీద ఎక్కడన్నా ఆపీ. ఏడ్నన్న వాటర్ కనబడితే తీస్ కల్పతరు వాళ్ళు
అవునా
ఆ
ఇక్కడంతా అద్వానం ఏం చేయరు. మాకు చిక్కటి పాలు కావాలని. తే నీళ్ళు కల్పనివి కావాలంటె కొంచెం రేట్ ఎక్కువ తీసుకొన్ పోస్త
ఉహూ
ఇగా తక్కువ అంటే, ఇగ కొంచెం, మరీ లీటర్ గంతనా అంటే ఇగ వాళ్ళు నీళ్ళు గల్ప తర్ డెబ్భై రూపాల్ లీటర్ అయితే నెమో చిక్ క్కగా అట్నే పోస్తరు.
మంచిదే డెబ్భై రూపాల్ లీటర్ అంటే
ఉమ్ ముప్పై ఐదు రూపాలకి అర లీటరు పోస్తరు.
అవునండి.
ఉమ్ ఇగ అల్ల మనం కొన్ని నీళ్ళు కలుపుకోవచ్చు.
ఆ ఇంకా మనం నీళ్ళు కలుపుడెక్కడిది ఆప్ పా ఆ ఛాయ్ చాపత్త ఏస్సరికే నల్లగ అయిపోతది అంతా. తాగబుద్ది కాదు. మళ్ళా మన ఇంట్లో నీళ్లు కల్పుతనేమొ కొంచెం ఏమన్పియదు. పూర్తిగ బయట్ నీళ్ళు కలిపేసరికి అది ఇంక్ కా గలీస్ అనిపిత్తది.
అదీ మన బర అవా బర్రెల్ని బట్ ట్టుంటది అన్నట్టు. అదీ కొవ్వూ అట్లా వెన్న త శాతం ఉన్న వాటికేమో, అట్ల కాదు ఇప్పుడు మీరు అన్నట్టు
అవును
తక్కున్న బర్ల పాలని తీసుకుంటే నల్లగైత్ తద్ మీరు అన్నట్టు కొంచెం ఉమ్ కొంచెం చేప తేనే నల్లగౌ
అవును
అట్లా
అవునండి
ఉమ్
కె అండి మరీ
ఆ సరే అండి.